హలో
హలో అక్క
క
హలో బావున్నా అక్క హలోవు బాగున్నాను హ హలో కూడా తెలుగులో అనాలా అయి బాబాయ్ ఏం చేస్తున్నావు.
దీని నుంచి నేను తర్వాత చెప్తా నార్మల్గా మాట్లాడదాం ఖాళీ అ నువ్వు.
ఏం లేదు అక్క. ఫుల్ ఖాలీ. తినడు పండుకునుడు ఇది ఒక్కటే అవుతుంది.
కాలేజ్కి రావాలని లేదు. కానీ ఇంకా తప్పదు రావాలి. అంటే వ వద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు మేము వచ్చిన అక్కడ ఏం జరగవు. వేస్ట్ హాస్టల్ ఫీజు కట్టి
ఫీజా అవును అది కూడా పాయింటే. ఉ మాకేమో ఎయిత్ నుంచి రమ్మన్నారు సారు.
ఆ మాకు గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఎయిత్ కి ఓపెన్ అందరు రావాల్సిందే అని పెట్టారు.
ఆ అక్క
ఆ ఇప్పుడు మళ్ళీ వచ్చినా కూడా ఇన్ని మంత్స్ ఫీజు కట్టాలి. అది ఒకేసారి డైరెక్ట్ అటెండెన్స్ ఫీజు ఉంటది కదా. ఫండొనేషన్ ఒకేత్ థౌజండ్ గాని అ అట్లా కడితే అయితది కదా అని ఆలోచి చించలే మళ్ళీ మాకు ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి కదా.
అవునా ఓకే
ఆ ఇంటర్న్షిప్స్ అంటే ఫోర్ టూ లో ఉందో లేదో తెలీయదు. ఫోర్ వన్ లో ఉంది.
హు
దానికి కూడా మళ్ళీ మనీ అయితయ్
అవునా. ఇంగా బదులు ఇంగా రాకుండా ఉండడమే బెటర్ అక్క.
ఆ అదే ఆలోచిస్తున్న కానీ మళ్ళీ నువ్వు ఒక్కదాన్నివైతవు అని కూడా అనుకుంటున్నా
ఆ ఏం కాదు లేండి యహా దాదతీ అక్కస్ సామ్ అంకుల్వాలతో
నేను ఎమ్ చూడాలి ఇప్పుడు వెళ్తే వెళ్త లేకపోతే లేదు.
ఉ
వైయ్ హు ఓకేగా వాళ్ళతో ఉంటావుగా.
ఇగ ఉం
తప్పదంటవా చూస్తా ఒకవేళ చెప్పాల్సింది రావాల్సిందే తప్పదు అంటే వస్తాం అక్షక్కకి అడిగినావ ఏమన్నా వస్తావా అనీ
లేదక్క ఈ రోజె నీ మెసేజ్ చేసిన
హుమ్ మేము తిరుపతి నుంచి ఆ వచ్చి కూడా టూ డేస్ అయింది. కానీ కొంచెం బిజీ బిజీ ఉండే పని ఉంది. చాలా అంటే నేను హాలిడేస్ ఇచ్చిన వెంటనే డైరెక్ట్ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన
ఓకే
అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ అటు నుంచి అటు తిరుపతి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పనులన్నీ నాకోసమే ఉన్నాయి.
హా అవునాక్క అవునవును
ఉ పన్నెండు ఉన్నాయి అది పొద్దున్న కూడా వెళ్ళొచ్చినాం పని ఉంది. జనం వచనంఇంకా వచ్చి తిని ఇంకా యాద్ చేస్తున్నా ఇట్లా మమ్మీ రోజు వెల్ తుందా
ఆ అక్క లేదు ఈ రోజు వెళ్ళింది ఈ రోజు రేపు వెళ్లాలి ఇంకా రేపు సెకండ్ ఆ తెలంగాణ ఫార్మశన్ డే కదాక్క రేపు ఫ్లాగ్ వే వుంటందట రేపు వెళ్ళాలి. రేపు పోవాలి ఇంకా మళ్ళీ, మండే నుంచి ట్యూస్డే నుంచి వెళ్తదంట. నెక్స్ట్ మండే నుండి థర్డ్ కి హై హైదరాబాద్ వెళ్తున్నాం ఇది మమ్మీ వాళ్ళ ఒక్క వాళ్ళ కూతురు పెద్ద కూతురు ది శ్రీమంతముందీ
ఇంటికెల్ల గానే ఫంక్షన్స్ ఫంక్షన్స్ నీకు
ఆ అ తీరుగుడే ఎండలు పచ్చడయిపోతు నాకు ఇపడా ఇక్కడ పోయి డాడీ వాళ్ళ అక్క దగ్గర కూడా వెళ్ళాలన్నా డాడీ వాళ్ళ అన్నయ్య దగ్గర వెళ్లలనీ మమ్మీ వాళ్ళ అన్నయ్య దగ్గర కూడా వెళ్ళాలి ఈ మూడు రోజుల ట్రిప్ ఏ మళ్ళీ సిక్స్త్ రోజు ఇక్కడికి వచ్చేయాలి. సెవెంత్ రోజు డాడీకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది.
ఆ ఓ డాడీ ఉన్నారా
డాడీ వచ్చిండ అక్క మొన్న ట్వంటీ సెవెంత్ కు వచ్చిండు
అవునా అంటే హాల్ డేస్ ఆ ఏమన్నా సెలవుల లేపో తే
ఆ లేదు ఇంకా మేము గ్రం ఇంట్లోనే ఉన్నాం కదా. లీవ్ పెట్టేసుకొని డాడ్ కూడా వచ్చిండు. ఇక అందరికి హాలిడేస్ ఉన్నాయి కదా అని.
ఆహా ఓకే
సిక్స్త్ రోజు వచ్చేయాలి ప్యాక్ చేసుకొని సెవెంత్ రోజు పొద్దునే డాడీ వెళ్ళిపోవాలి
ఉ హు అయ్య సెవెంత్కి నువ్వు కూడా రావాల అనుకుంటే అయితుకి వస్త స ఇంకా
లేద అక్క సెవెంత్ కే వస్త ఈసారి అది సగం దూరం వరకి డాడీ తోడో చడగాదా
ఎక్కడ ఖమ్మమా
హన్మకొండ హన్మకొండ అంటే వరంగల్ వరంగల్ వరకు ఆ అక్కడ నుంచి నేను కోదడక వచ్చ చేస్తా మళ్ళీ ఎర్లీ మార్నింగే ఉంది. డాడీకి ట్రెన్ డాడీ మార్నింగే స్టార్ట్ అవుతాడు. ఎండలు కూడా కొడుతున్నాయి. కదా ఎండ ఎక్కువ కాకముందే హాస్టల్లో వెళ్ళిపోతే మంచి ఇగా నంది
కలవాపాల్ బస్ స్టాండ్
మళ్ళీ ప్రతిసారి లేట్ గానే పోతాను. పోయి ఎయిట్ రోజే పోయే కాలేజ్ లో కూర్చుంటాను హెచ్ఓడి తల బద్దలైపోవాలని
కనీ అప్పుడే ఎవరు రార్రా
ఎవరు రార్ అసల్ వాన్
పెట్టాడు పెట్టాడు పెడితే అంటే సార్ వాళ్ళు వస్తే పెడతారు కానీ నార్మల్ గా అయితే వ్యాన్ పెట్టరు. ఒకలే ఏక్కువ రాకపోతే పెట్టరు. ఎవరు రాను కూడా రారు ఫస్ట్ డేనే ఒక మండే చూసుకుని వెళ్చ్చు కదా దగ్గరలో
ఇంగా మళ్ళీ ఒక రోజు పొద్దున అంటే లేస్తానో లేవనో ఇంకా డాడి తోటే పోయ్ ఇగా హాస్టల్ ఉంటా
హ్మ్ అక్కడ వెళ్ళి ఉంటా అంటావా
నా ఈ ఇగా అంతే అక్క కొంచె అలవాటు కూడా అయితది మనకి హస్ట్ తడం
అన్న ఫస్ట్ టైమ్ ఆల్రెడి అవునా వన్ ఇయర్ మొత్తం
అక్క వన్ సేమ్ము
హ్మ్ ఇంకా
చెప్పాలక్క తమ్ముడు ఫ్యాషన్ షో చేస్తాండు. ఎల్లుండి లగేజ్ ప్యాకింగ్ కి
అవునా ఎక్కడ
అదే అక్క మేమ్ హైదరాబాద్ వెళ్తున్నాం. అని చెప్పినా కదా దానికి డ్రస్సులు పెట్టుకోవడానికి అన్నీ వేసుకొని తిప్పుతున్నడు.
ఓహో హైదరాబాద్ వెళ్ళావా కొడుకా
ఆ ఆ ఫ్యాషన్ షో స
నేను ఇంకా పార్టిసిపేట్ చేసే ఫ్యాషన్షో అంటే లైక్ డ్రస్ ఇవి ఉంటాయి. కదా డిఫరెంట్ డ్రసెస్ వేసుకొని స్కూల్లో ప్రోగ్రామ్స్ పెడతారు అట్లా ఏమైన్నా ఉందేమో రేపు ఇన్ఫార్మేషన్కుదా నను అనుకుంటన్నా
ఏ కాాల నర్మలక్ నర్మద అక్క ఇంకా అక్క
బా
ప్రియాంక ఏమన్నా ఫోన్ చేసిందా
ఏహ ఏహ
ఆహా ఆహా ఓకే
హ ఎక్స్ ఎక్క కూడా ఫస్ట్ లో రెజ్యూమ్ అప్పుడు మేమిద్దరం కలిపి రెజ్యూమ్ చేసినాం అది రెజ్యూమ్ ఉందా మెసేజ్ చేసింది అంటే తర్వాత ఏం లేదు నా చెప్ప ప్రజలకు నిజంగా ఈ వన్ ఇయర్ ఎగ్జామ్ ఉన్న కొన్ని రోజులైనా వేరే హస్టల్లో ఉండి పీస్ఫుల్ చదువు కొన్ని ప్రశాంతంగా ఉండబుద్ధి అవుతుంది హస్టల్కి అస్సలు రాబుద్ధి అయితలే నాకు నిజంగా కానీ నీ గురించి ఆలోచిస్తే నన్నేను నిజంగా నేను అయితే ప్లాన్ వేసేసుకున్న తెలుసా ఇప్పుడు నాగ నాగలక్ష్మి నుంచి వచ్చ చ్చేసినా ఇప్పుడు ఇది ఇది ఆప్షన్ లేదు అమ్మ వస్త లో అందరు ఎన్నిమిస్తున్నారు అంటే పోలేను ఇంకా అరుంధతి క్యా్ కళ్యాణ్ రెడ్డి రె హాస్టల్స్ అరుంద బాగోదు కళ్యాణ రెడ్డి హాస్టల్ ఉంది ఆ కళ్యాను రెడ్డి హాస్టల్ వెళ్ళి కనుక్కొని సరే నాకు అంత అవసరం లేదు జస్ట్ ఎగ్జామ్స్ ఉన్నంత వాటికే కదా తర్వాత ఎట్లాగు నేను ఇంటర్న్షిప్ సొ ఇంటర్న్షిప్స్ అయిపోతది మిగతా అంతా ఇంట్లో ఉంటూ ఓన్లీ ఎగ్జామ్స్ ఒకటే కదా అడ్జస్ట్ అయిపోవచ్చని ఇంత ప్లానింగ్ కూడా వేసుకున్న తెలుసా సల ఔట అై తేలి నాకైతే
ఆ ఎక్కడక్క కళ్యాణ్ రెడ్డి హాస్టల్ ఎక్కడ
మాకు క్లియర్ గా అడ్రస్ తెలీదు అక్కడ కనుక్కుంటే చెప్తారు అని ఆగిన ఇంకా అడ్రస్
అవునవును
బాయ్ అడ్రెస్ తెలీదు క్లారిటీగా
ఉహూ ఓకే
ఉమ్ అదే చూడాలి మరి ఎగ్జామ్స్ అప్పుడు ఏమైద్దో ఇంకా
ఉమ్ ఈ అభియన్న అభియన్న ఏమన్నా ఫోన్ చేసిండా
లేదు కాంటాక్ట్ లోనే లేరు అసలు
ఉమ్
ఉమ్
నిన్న ఆరు ఆర్ సి బి విన్నయింది కదా
నేనైతే మొత్తం విన్నయే దాకా చూసినా ఆ
మేము చూడలే కాని అంటే ఇంకా ఫోన్ లో స్కోర్ చూసుకుంటున్నాము హాట్స్టార్
ఉహూ బాయ్ బాయ్ ఆ హాట్స్టార్ స్కోర్ చూసారా
ఆ అదిష్టి స్కోర్ చూసుకుంటున్నము ఉమ్ అవునా అక్క తెలీదు అది
ఉమ్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ లో కూడా వస్తది
ఉమ్ టీవీ లేదు అట్ టీవీ రాదు అది టీవి రీచార్జ్ లేదు ఓన్లీ వైఫై రీచార్జ్ విసార గద మమ్మీ ఓన్లీ ఓటిటీస్ వస్తయి
నేను అయితే అయిపోయి మ్యాచ్ అయిపోయే దాక చూసి నా మమ్మీ తిడుతూనే ఉంది పండుకో పడుకో అని పడుకో అయిపోయింది అయిపోయింది అని చెప్పసి లాస్ట్ లాస్ట్ లాస్ట్ ఇలాగే చేసిన ఇంకా
అవునా
ఉమ్
ఇంకా అక్క ఏంటి విశేషాలు
చెప్పాల్సిలా ఏమంటావు నా హాస్టల్ చేంజింగ్ ప్లాన్ బాగుందా బాలేదా
ఓకే బాగుంది
అంటే నాకు కొంచెం మనశ్శాంతి కావాలి పీస్
అంతే ఈ మనశ్శాంతి కావాల అనుకుంటే బెటర్ అక్క న చెప్పిన ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ మళ్ళీ హాస్టల్ బాగుంటేనే అక్కడ పోడానికి కొ
అంటే ఇంకా ఆ పర్లేదంటే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నంత ఒకసారి వన్ మంత్ వేసుకో మాక్సిమం వన్ మంత్ వేసుకున్నా కూడా ఐ కెన్ అడ్జస్ట్ ఎక్కడ ఎట్లైనా ఐ కెన్ అడ్జస్ట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కదా
నా కావవును
ఉమ్ అదే ఆలోచిస్త ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు లోపలి ఇంత పెట్టుకొని మధ్యలో ఇద్దరు కలిసి నా మీదే పడుతుంటే నేను ఏమ ఎంత ఎంత దాకాం ఫేస్ చెయగలని చెప్పు
కానీ మళ్ళీ ఇప్పుడు అంటే అక్షయక ఫైవ్ టైమ్ లేదు కదా మళ్ళీ నువ్వే వేరే హస్టల్ పోతే అక్షక్క ఫీల్ అవుతాయిదా
ఇంకా అదే ఇప్పుడు అక్షత అవుతది ఇప్పుడు రియాక్ అవుతది సో నేను న్యూట్రల్ గా ఎవరైతే నాకేంటి నా లైఫ్ ని తీసుకోవాలి నా మనిషి సంత్రయం చూసుకోవాలని నేను అనుకుంటున్నా మళ్ళీ అలా చ ఇప్పుడు ఉందాం అనుకున్నా మళ్ళీ అట్లా వెళ్ళిన కూడా కాలేజ్ వెళ్ళినప్పుడైనా తెలుస్తాయి కదా నర్మద ఇక్కడే ఉంది తర్వాతనా అడుగుతారు కదా ఎక్కడన్న వేరే హస్తుల్లో ఉన్న అంటే ఎందుకు ఉన్నావు అప్పుడైనా అనిపిస్తుంది కదా అని
అవును ఇం అప్పుడు ఇంకా పెంట పెంట అవుతుది అసలు గొడవేన లేకపోయినా చూసేటోళ్ళు క్రియేట్ చేసారు వాళ్ళ గుడవైయింది అందుకేమ్మ వేరే హాస్టల్ కకి వెళ్ళపోయింది
ఇప్పుడు కాని మళ్ళీ వాళ్ళ అనుకుంటున్న చూ మాకులు నిజంగా మ శాంతి లే తెలుస ఉన్న హాస్టల్ మారినా అనే గాని మారిన తర్వాత అక్కడ మే మా బెడ్షట్చ్చసారు మేము సమ్యి ఇంటి ఇక్కడి నుంచి వచ్చసరికి మా బిడ్లు ఇచ్చేసార అని చెప్పి ఫుడ్ కూడా బాగుంటద అంతా ఓకే మేము ఇక్కడికి వచ్చినా గాని కొన్ని ఇక్కడికి వచ్చినాక నా ప్రశాంతతం అనేసిది ఏమిీ లేవు తెలుసు అసలు చీరక్బడతతేనేక మ కష్టంగా ఉం అసలు ఇన్ని రోజులు ఇద్దరు మున్నం అ ఏం అనిపియలేదు గానీ ఎందుకు ముగ్గురుమున్నమ అనిపించిది ఇప్పుడు
కా అసలు ముగ్గురు ఉంటే వర్కౌట్ కాదు అసలు ఎప్పుడైనా
ఆ అస్సలు వర్క్ అవుట్ కాదు కదా
ని అస్సలు వర్కౌట్ కాది ఏదో రేర్ కేసు లో అది కుదరత్
హమ్
అమ్ అసలు వర్కౌట్ కాదు ముగ్గురుంటే అది కూడా మళ్ళీ ఆ ముగ్గురు మెండ్ సెట్ చెట్టు మూడు రకాలుగా ఉంటే అస్సలు కుదరదు ఇంకా
అస్సలు కుదరదు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఒకటే ఉ ఇంకొకళ్ళది ఇంకోలా ఉన్నాఇప్పుడు మస్తు కుదరదు ఇప్పుడు ఆమె అట్లేనేయి కదా వీణక్కది కూడా
ఉమ్
అదే ఏం అర్థమైతాలే ఇప్పుడు వాళ్ళ కోసం అతే నాకు సరే సరే చేల బాయి
ఆకా